హలో
ఆ ఏమ్ చేస్తున్నావ్
ఏమ్ చేయలే తిన్నాను. విత్ లవ్ మూవీ చూసాను అయిపోయింది. ఇప్పుడే
బాగుందా మూవీ
హ్మ్ బాగుంది.
ఎవరు హీరో దంట్లో
హీరో కొత్త అతను అతను అదేంది అదే మూవి ఎందే మర్చిపోయిన
డ్రాగన్ ఆ
ఆ అదేదో డైరెక్టర్ అని అన్నారు. ఎవరో
డైరెక్ట్ అగాము ఆ ఇప్పుడు నువ్వు చూసిన సినిమాలో హీరో డైరెక్టరా
ఆ తెలిదు కన్ఫాంగా ఎవర అన్నాారు విన్న
నువ్వు అతను ఏ సినిమాలోనూ చూడలేదా హ
హీరోయిన్ అయితే కొంతం కొంచెం ఆపాపలాగు ఉంది పొట్టిగా ఉంటది మమిత కితబజ్జీలు అంటారే అ నీకు వందిత తెలీదా ఈ పిల్ల డ్రాగన్ ఆ పిల్లేన డ్రాగన్లు కాదు ఆ డ్రాగన్ హీరో ఉందా పాప పొట్టగా కొంచెం
లవ్ టుడే నా
లవ్ టు డే లో ఆపిిల్లే అనుకుంటా
మ్ తమిళ్ క్యారెక్టర్ తమిళ్ హీరోయిన్ ఆ అమ్మాయి అయితే
బాగుంది మామూలుగా ఈ ఈ పిల్ల్లోడు పెళ్లిి చూపులుగా పోతాడు
మ్
ఆ పాపతో మాట్లాడతా ముందు లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నాయా అడిగి చెప్పచు చెప్పిస్తారు అప్పుడు హీరో కి ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంటది స్కూ లో హీరోయిన్ కి ఒకటి ఉంటది తీరా చూస్తే వాళ్ళిద్దరు ఒకే స్కూలు
మ్
హీరోకి జూనియర్ తను
ఓ
హ్మ్ ఇద్దరికి లింక్ ఉంది కానీ స్టోరీలో
హ్మ్ హు
అందత్ చెప్తారు తెలుస్తాది కానీ హీరోయిన్ ఏం చెప్తుందంటే మనము ఇప్పుడు మళ్ళ వర్ష కలుద్దాం మళ్ళీ అని చెప్తది. మనం ఇలా మనం ప్రేమించామని చెప్దాం వాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు మన కి ఆ గిల్ట్ ఉండకూడదు కదా చెప్ పెద్దాం అంటది.
ఆహా
హు అలా వెతికి చెప్ పేస్తారు హీరోయిన్ వాళ్ళ లవర్ ఏమంటే అదే ముందు ప్రేమించిన అతను తనని ఇంకా ఇప్పుడు కూడా ప్రేమిస్ స్తా ఉంటడు తను కూడా తెలియకుండా. అందుకు తను ఇంకా హీ మెయిన్ హీరోని వదిలేసి వెళ్లి పోతుందేమో అని వాడి ముందే వచ్చేసి ఉంటాడు.
హుహ్
బాలేక కానీ మళ్ళీ వచ్చేస్తది హీరోయిన్. పదకొండు
బానే ఉందా అయితే. ఎప్పుడన్నా చూడాలా ఖాళీగా ఉన్నపుడు.
హు చూడు.
ఇంకో పిజిలో ఏం పెట్టినారు.
చికెన్ వాలాకి చికెన్
హు
మాకి గుత్తొంకాయ్.
ఆ
హ్
లిఫ్ట్ అయితే బానె వాడతనారు అందరు.
అవును వాడతున్నారు అప్పుడప్పుడు మన ఫ్లోర్ లోనే స్ట్రక్ అయితాంది.
స్ట్రక్ అయితనయి మనఫ్లోర్ లోనే.
హు
రేపు కాలేజ్కిపోతాన్నవా.
ఉ పోతా.
ఇంకా చ రేపు వచ్చే స్ట్రెంత్ని బట్టి చూస్తా ఎప్పుడు రావలో తెలుస్తది. ఇంకా హ ఇంకా ఎం పడుకోలేదా ఇంకా.
అయిపోయింది మూవీ పడుకోవాలి. క్రికెట్ వాళ్ళు క్రికెట్ చూస్తన్నారు.
ఆ నేను అసలు కుర్చోనుంటే తరిమేశ్ క టీవీ ముందరి నుంచి ఇంకా ఫోన్ లో స్కోర్ పెట్టుకొని చూస్తాం హ్మ్ పోధునే పూజ రో ఉంది ఫాస్ట్ గా లేలా పడుకోపోతే ఎట్లా పో ఫస్ట్ అని తరి మీహనారు బ్రేక్ అప్ అయింది బగ బ అ వాల్ రడు మచ్ వర్ల్డ్ కప్ త రి వస్తుందా లేదో ఈ రోజే ఫైనల్ చూడాలి రాల బట్ ఇండియా టీమ్ దుముల్ లెప్తాంధి టెలుసా చానా నాలు బాంద చేష్టాడు
అవును చూసు నేను అప్పుడే
రేటింగ్ భారీగా తీసింది ఇప్పుడు మయ్య శివన్ దూబే సిక్స్ దుబై అసల్ ఉ లాస్ట్ లో ఇచ్చినాడు అట్లే ఏసుకున్నా అన్ని సిక్స్‌లు ఫోర్‌లు ఉ
ఉ బ్యాట్స్ మన్ కి తగిలిందంట కదా బాల్
ఆ
హ్మ్మ్
ఏది శివం దుబై కొట్టినప్పుడా
ఉమ్
దుబే కొట్టినప్పుడా
ఎప్పుడు ఇందాకే ఇందాకా చెప్పా ఏదో గొడవ జరుగుతుంది అని
అవునా
ఉమ్ అదే తగిలింది బాల్ ఏదో అరుస్త్ మాట్లాడుకుంటున్నారు
ఓ షెట్ కరెక్ట్ నేను నువ్వు తీసేసి వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతాయి మామూలుగా చూస్తన్నప్పుడు ఇట్లాంటి ఉండవు అది ఎంత మిస్ అయిపోతాము అన్ని ఎన్ని శార్ల్ ఇలా జరుగు మేమున్నప్పు ప్పుడు నేను ఫోన్ ఎక్కరన్నప్పుడు ఎవరు ఫోన్ చేయ్యరు నేను ఎప్పుడైతే పక్కన పెట్టేసి వెళ్ళిపోయింటానో అప్పుడు చేత్తారు ఎందుకు ఫోన్ ఏత్తటలేదు అంటారు మళ్ళీ సేమ్ మ్యాచ్ కూడా అట్లే జరిగే నేను ఉన్నప్పుడు గొడవ రావచ్చు కదా అది రాలేదు పక్కన పేనాంకొత్తయ్ ఉంది ఐ మిస్ట్ మళ్ళీ చూడాలా అ అంతే వల్డ్ కప్ పక్క పక్క ఈ రోజు మనకే వస్తది
ఇంక అరుస్తారు అందరు ఇగ
ఆ ఒక జీప్ బెట్ టీ పోలీస్ జీప్ ఆడే ఉంటారు లాస్ట్ అట్లే నేను నేన అట్లే ఎక్సపెక్ట్ చేసినా భారీగా అరుస్ స్తారు అని
ఆ ఇప్పుడు వరల్డ్ కప్ కాబట్టి అడు స్తారు ఉన్నా కూడా
అవును వాళ్ళు ఉన్నా కూడా ఇంకా ఏం చెయలేరు వాళ్ళు కూడా అనుకుంటా వరల్డ్ కప్పే కాబత్తి
లాస్ట్ టైం నార్మల్ గా ఉన్నప్పుడే ఎట్లా బోకులతో కొట్టు కొని ప్పుడు నేను ఆ పీజీ లో ఉన్నప్పుడు
బారిగా ఉంటది ఈసారి పైకి పోయి చూడు బాగుంటది ఒకవేళ వారిస్తే అక్కడ బయట అబ్బా మామూలు గుండదు అంతా ఎంత మంది అస స ముత్తం ఆ స్టేడియ అంతా ఊగిపోతంది అట్ల బవుంటది
నరేంద్ర మోడీ స్టేడియం
ఉం అయిన ఉస్ వర్ల్డ్ ఓన్ ఇంటర్నేషనల్ స్టేడియం అది ఇంకా నెక్స్ట్ ట్వంటీ డేస్ ఐపిఎల్ ఆది పోటం పోటిగా బాగుంటది సిఎస్ కే సిఎస్ ఏనుకుంట ఈసారి ఎవరెవరు జేస్తారు హ్మ్ సూర్యకుమార్ యాదవ్ అసలు ఒక్క కేట్టేవ్ అసలు ఒక ఫస్ట్ బాల్గా అవుట్ అవుతున్నాడు అది కొంచెం డిసప్పయింట్ అయ్యిందే లో పులు దూవేసి ఇదే సిక్షరిచ్ఛా సెట్టు చూద్దాం వర్ల్డ్ కప్ వొస్తాదో లేదో ఇంకేం ఎక్కడున్నావ్ యా ఆడ పడుకున్నావ్
రుమ్ంలోనే అన్నా ఇప్పుడుకి పోతా మళ్ళీ కీర్తిలుం
తి వైతు మ కాలజ
లేదు ఇంకా
హ ఇ
నన్ ఇంకా బోర్ వాడ ఎంత న్నన్నా ఇంకా ఎంత చేసే
హ రీతికి ఎన్నదనాయ తెలి న కతవి న గుతు కొ తట్ చేసినదే కీర్తితో చేసాం అ ఇంకేం రేపటి నుంచి ట్రైనింగ్ ఉంటుందా రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయా
అది తెలిట్లేదే
హచ్ మేము ట్రైనింగ్ అని అసైన్మెంట్ అని విక సర్ పెడతున్నాడు
అదేందో పెడుతున్నారు కదా అన్ప్లేస్డ్ వాళ్ళకి
ఆ